హాయ్
నువ్ సమ్మర్ హాలిడేస్లో ఏమేమి చేస్తావు
మేము మా ఫ్రెండ్స్ తో క్రికెట్ చెస్ క్యారం అన్ని రన్నింగ్ రేస్ అలా ఆడుకుంటాము
ఆహా తిరుపతికి అలా వెళ్ళలేద సమ్మర్ వేకెన్సీస్ కోసం
ఆహా లేదు
ఉగాది మీరు ఎలా జరుపుకుంటారు
చె
ఉగాది పండుగను నువ్ ఎలా జరుపుకుంటావు మీరు కొత్త బట్టలు అలాంటివి ఏమైనా తెచ్చుకుంటారా పండగకు
ఆ షాప్ కి వెళ్ళి డ్రెస్సెస్ తెచ్చుకొని ఇట్కి ఇంట్ల కావాల్సిన ఐటైమ్స్ అన్ని తెచ్చుకుంటాం
మీరు ఆ రోజు బాగా కలర్ఫుల్గా రెడీ అవుతారేమో కదా
ఆ
మీరు మా పండగకు వస్తార ఉగాది పండుగ మేము బాగా జరుపుకుంటాం మీరు రండి
ఆ వస్తాము
ఉ ఎన్ని రోజులు మీ హాల్ డేస్ ఉంటాయి ఓన్లీ టూ డేస్
ఊ
మేమైతే ఉగాది పండుగకు చాలా బాగా జరుపుకుంటాము ఉగాది పచ్చడి చేసుకుని కుడాలు దేవునికి నైవేద్యం చే చేసుకొని ఇంటి ముందలు ము గ్గులు వేసుకొని రంగురంగుల బట్టలు వేసుకొని ఇండ్లంతా అలంకరించుకని అ చాలా బాగా చేసుకు ంటాం మీరు ఎలా జరుపు డారు
మేము కూడా అలానే గడపకు తోరణాలు కట్టి మామిడి పచ్చడి చేసుకొని. కుడా జేస్కొని అన్నీ అలా చేస్తాం. ఉ
మెంకూడా చాలా బాగా చేసుకో. కుండ.
మీరు సమ్మర్ హల్డేస్ లో ఎలా టైమ్ స్పెండ్ జేస్తారు.
మేము సమ్మర్ హాలిడేస్ లో బాగా ఎంజాయ్ చేస్తాము పిల్లలందరూ ఇంటికి వచ్చింటామ్ బాగా అడు. కుంటారు పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు అందరం కలిసి బార కట్ట. టీవీ చూడ్డము ఫోన్ లో వీడియో చూడము మూవీస్కెళ్ళడము. అలా బాగా జరుపుకుంటాం. వీలైతే ఎప్పుడైనా మీరు కూడా రండి మా ఊరికి బాగా సెలబ్రేట్ చేసుకుందాం బాగా ఎంజాయ్ చేద్దాం. సమ్మర్ హాల్డేస్.
ఆ వస్తాం
ఉమ్
స
మీరేం చేస్తు ఉంటావ్ సమ్మర్ హల్డేస్ లో.
మేము బాగా ఎంజాయ్ చేస్తాము పిల్లలందరూ వస్తారు క్రికెట్ ఆడతాం టీవీ జూస్తాం. బార కట్టా. పట్టుకునే ఆట. ఉప్పు గాసే ఆట ఆడతాం.
మీ పేరెంట్స్ ఎలా. స్పెండ్ చేస్తూ ఉంటా ఇంట్లో. సమ్మర్ హాల్డేస్ లో ఎక్కువగా ఊరికి వెళ్తూ ఉంటావా ఇంటి దగ్గ రూమ్ లో ఉంటావా సమ్మర్ హాల్డేస్ లో.
కొన్నిసార్లు ఊరికెళ్తను కొన్నిసార్లు ఇంటి దగ్గరే ఉంటాను.
ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటావా ఇక్కడే స్పెండ్ చేస్తుంటావా.
ఇక్కడే స్పెండ్ జేస్తాం.
అవునా.
ఉమ్.
మీరు ఎక్కడికైనా వెళ్తారా సుమర్ హాలిడేస్లో అట్లా తిరుపతి లేదా శ్రీశైలం ఇంకా నువ్ ఎక్కడికేక్కడికి వెళ్ళావు.
శ్రీశైలం. తిరుపత్. తి.
ఉమ్. తిరుపతి చాలా మంచిగా ఉంటుంది అక్కడ పూలతో ఆ వ్యూ చాలా అందంగా ఉంటుంది. చూడ్డానికి పిల్లలు అలా పెద్దవాళ్ళు వెళ్ళ వెల్లడానికి చాలా బాగుంటుంది కదా నేను చాలా వరకు నేను వెళ్ళినంతవరకు అయితే నాకు చాలా ఇష్టమైన టెంపుల్ ఏదంటే తిరుపతి ఏడుకొండలవారు వ తా సాక్చాత్తు ఉన్నారని నేను అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా బాగా చూసావా ఆయన దగ్గరికి వెళ్ళి
అంత దగ్గర నుంచి అయితే చూడలేదు దూరం చ్చి జూసా
గిరిప్రదక్షిణ అట్లా చేయలేదేం కదా డైరెక్ట్ ఆయన బస్కి వెళ్ళేసి అక్కడ చూసేసుకొని వచ్చినారేం కదా
ఆ
ఉ ఇంకా ఏం చేస్తూ ఉంటారు మీరు సమ్మర్ హాలిడేస్ లో
ఇంకా అంతే ఆడుకోవడం లేదా అమ్మమ్మ వాళ్ళ ఊరికి యెళ్ళడం
అవునా మేము కూడా సేమ్ అలాగే ఏమి ట్రిప్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాం మేము
ఉ
హ ఎగ్జామ్స్ అట్లా బాగా రాస్తుంటారు ంటారంగదా మీకి కాలేజ్ కాబట్టి ఎగ్జామ్స్ పోతుూ ఉంటారు రాస్తుంటారు టైం దొరకదు వెళ్ళడానికి కూడా మీకు ఇష్టమైన ఫుడ్ ఏమిటి
దోసా చట్నీ
ఎలా చేస్తారు నాకు చెప్ త
దోసనా
ఉ
ఫస్ట్ బియ్యము నానేసుకోవాలి
ఓకే
వన్ డే అంతా నైట్కి తర్వాత మిక్సీ పట్టాలి
ఓకే
ఆ వన్ డే తర్వాత ఏ వేసుకోవాలి
ఓకే అలా కాదనుకోండి మేం చేసే విధానమే ఎట్లా అంటే బియ్యం నానబట్టుకొని ఉద్ది బ్యాల్లు ఇన్ని శనగ బ్యాల్లు నానబెటుకుంటాము నానబెట్టుకున్న తర్వాత ఒక నైట్ అంతా ఓవర్నైట్ షోక్ చేసేసి మార్నింగ్ మిక్సీ ఆడిచ్చేసుకొని ఒకరోజు అదిపులుపు ఏక్కే వరకు పెట్టుకొని మరుసటి రోజు దోశ వేసుకుంటాము మీరు ఒక విధంగా చేస్తారు మేము ఒక విధంగా చేస్తారు ఒకటి ఒక్కటి ఒక టేస్ట్ నకు ఇం ఇష్టమ్యాన్ ఫుడ్స్ ఏ మే చె
చికెను
ఓకే
ఆ
చేస్తారా ఓకే నాకు రాదు చేయడానికి
పప్పన్నం
ఓకే
ఆ కడ్ రైస్
ఓకే
అం
నేను నాకు ఇష్టమే ఫుడ్ బాగా అంటే గుత్తివంకాయ గుత్తి వంకాయని బాగా చేసు వుండను ఇంక ఏమేం చేస్తూ ఉంటారు ఇంటి పని అంతా చేస్తుంటావా ఎప్పుడైనా అమ్మకు హెల్ప్ చేస్తుంటావా
ఆ చేేస్తాను
హ్మ్ అమ్మక అట్లా హెల్ప్ చేయడం చాలా బెస్ట్ లే గేమ్స్ ఏవే బాగాడుతావ్ నువ్వు
కోకా
ఉమ్
కబడీ
ఒకే
బల్
ఓకే ఎంత మంది ఆడతారు వాలీబాల్లో
లెవెన్
లెవెన్ మెంబర్స్ అంటే అక్కడే నేర్పిస్తారేం కదా మీకు మిక్కి ఆడుకో సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళంతరు నేర్పిస్తారే కదా ఎ ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళి ఆడావా చెస్ గేమ్స్ అట్లాంటివి
లేదు
జస్ట్ కాలేజీల వరకు ప్రాక్టీస్ చేసుకుంటుండాల కదా
ఆ
ఓకే ఇంకా మీరు శ్రీశైలంలో బాగా చూసిన వూ ఏంది డ్యామ్ చాలా బాగుంటుంది కదా అక్కడ
అఓ
వంటల గురించి మీకు ఏదైనా బాగా చేసే వంట గురించి చెప్పవా నాకు నాకు రాదు నేర్చుకుంటా
చికెన్
చెప్పు ప్రాసెస్ నాకు నాకు కాసా
ఫస్ట్ చికెన్ కడిగేయాలి సాల్ట్ వాటర్ లో
ఓకే
తర్వాత ఆ నీళ్ళన్నీ పడేసి చికెన్ అనేది ఒక బౌల్లాక వేసుకోవాలి
హ
తర్వాత పసుపు వేయాలి
హ
తర్వాత ఉప్పు ఆ ఉప్పు కారం వేయాలి
అ దానిల జింజరు అలాంటివి దంచి చేసుకొని దానిలో మసాలా పేస్ట్ చేసుకోవాలి కదా అది ప్రెషర్ కుక్కర్ అది కుక్కర్లే వేసేసి ఒక విజిల్ పెట్టేసుకోవాలి కదా ఉప్పు పసుపు వేసేసి ఆ తర్వాత విజిల్ వచ్చసాక ఈ మసాలాలు యాడ్ చేసుకుంటే అది చికెన్ రెడీ అవుతుంది కదా అదే అది ఐడియా లేదే ఎలా చేయాలద అనేది అందుకు నిన్ను అడిగాను
అ
ఇంకా ఏం చేస్తావు నువ్వు వంటలు
టమోటా రైస్
అదే ఎలా చేస్తావ్
ఫస్ట్ టమోటా ఆనియన్ కట్ చేసుకోవాలి స్టాపయినా ఉబేర్ బోల్ బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆ ఆవాళు జీలకర్ర వేసుకోవాలి ఆ ఆ నెక్స్ట్ ఆ ఆనియన్స్ వేసుకోవాలి
ఆనియన్ వేసుకొని కొంచెం చిల్లీ పౌడర్ కదా చిల్లీ పౌడర్ టర్మరిక్ వేసి అవి అనేస్గా ఫ్రై కావాలి గదా
ఆ ఫ్రై ఐన తర్వాత అన్నంలో కలిపేసుకోవాలి
ఆ అదే ఉప్పు కారం వేసి చేసి ఆ టమోటా అన్ని కలిపేసి తీ మిక్స్ చేసేసి రైస్లో వేసుకోవాలింక ఎదా
ఆ
ఓకే థ్యాంక్ ్య నాకు బకు చెప్పినందుకు నాకు వంటలు పెద్దగా రావు అందుకోసం నేన్న అడిగాను నేను
అ
నీకు షాపింగ్ వెళ్ళడం అంటే చాలా ఇష్టమా నాకు చాలా ఇష్టం షాపింగ్ వెళ్ళడం అంటే మాల్స్ వెళ్ళి డ్రెస్సెస్ కొన్నామంటే ఎంత కాస్ట్లో కొంటావు డ్రెస్సెస్
నుంచి ఎయిట్ హండ్రెడ్ దగ్గర
హ్మ్ ఓకే నాకు చ నేను ఎక్కువ బడ్జెటే పెడుతుంటాను బట్టలకి నాకు డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అందుకోసం నే ఎక్కు కొన్ ఉండను నువ్వు ఫెస్టివల్స్ కొంట ఉంటవా లేదా రేర్గా కొంట ఉంట డైలీ కొంట ఉంటవా
చ్చవల్స్కి
ఫెస్టివల్స్ కొడ్ని కొంటావా ఆ నా రెండు మూడు లాకర్లు డ్రెస్సెసే ఉన్నాయి నీవెన్నీ ఉంటాయి
మావి ఒక టూ లాకర్స్
అక
ఆహ
హోటల్స్ కి అట్లా వెళ్తూ ఉంటావా ఏమన్నా తినడానికి ఇంటి దగ్గరేనా ఎప్పుడైనా కానీ
ఇక్కడే తింటాం
పిజ్జా అట్లా ఎప్పుడు తినలేద ఇంత వరకు
తిన్నా
అవునా నేను కూడా బా నాగ్ ఈ పిజ్జా అంతే ఎంత ఇష్టం ఉండారు బర్గరు కేక్ అలాంటివంటే చాలా ఇష్టం ఎక్కువ బేకరికి వెళ్తాను బేక త్రీ ఐటమ్స్ ఎక్కువ తిండి వంటను అందుకే చాలా లావు అయిపోయాను నాకు చాలా ఇష్టం అది నీకు ఏమంటే ఇష్టం బేకరీ ఐటెమ్స్ లో
కేక్
ఉమ్
బాదుశా
ఇంకా అంతేనా నీకు ఇష్టమైన ఫుడ్స్ లో స్వీట్స్
గులాబ్ జామ్
గులాబ జామ్ నాకు ఇక్కడ చాలా ఇష్టం నేను ఇంట్లో ఎక్కువ చేసుకుంటు ఉంటాను
ఆ
ఇంకా
ఇంకా అంతే
అంతేనా నాకు చాలా స్వీట్ ఐటెమ్స్ అంటే ఆల్మోస్ట్ నేను అన్నీ బా తింటాను ఆ స్పైసీ ఐటమ్స్లో అయితే మిక్చర్ అవి తింటు ఉంట
ఉమ్
ఇంకా ఏమేమి ఫుడ్స్ తింటావు
అంతే పప్పు చారు చికెన్ పలావ్ కమర్
చికెన్ డైలీ తింటావా ఎప్పుడన్న తింటావా
ఎప్పుడన్నా ఒకసారి తిం టా
అండి ఓన్లీ స్పెసిపిగ్గా యెల్ల మేమెప్పుడైనా రిలేటివ్స్ వస్తేనే చికెన్ తింటుంటాం లేదంటే చికెన్ తినం మా ఇంట్లో ఎవరు తినరు మా తమ్ముడు ఓన్లీ
ఉ